హలో
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు
బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి కాలీ
తిన్నారా
ఆ తిన్నా తిన్నారా మీరు
ఉమ్ తిన్నామండి
ఎంటి స్పెషల్
స్పెషల్ ఏం లేదండి దొండకాయ కర్రీ
అవునా
ఉమ్ మీదేంటండి స్పెషల్
ఆ అండి
మిదేంటిది అండి స్పెషల్
మాది కూడా స్పెషల్ ఏమి లేదు వంకాయ్
వంకాయ్ కర్రీ ఆ
ఉమ్
మీ ఫేవరెట్ కర్రీ ఏంటండి
ఫేవరెట్ అంటే పప్పు మీది
ఉమ్ గుత్తోకాయ్ కర్రీ
ఓ మీకు వంట చేయడం వచ్చా
వచ్చండి మీకు రాదా
హా రాదండి
అవునా
అన్ని కర్తీసు వాడుతారా
ఆ అన్నీ వండుతానండి
అ హ
మీకు అసలేం రాదా వండడం
రాదండి ఓన్లీ తినడం అంతే
వండడం రాద్
మీరు రీసెంట్ టైమ్లో ఏదన్న బయటికి ఎళ్ళారా అండి.
బయటికంటే నిన్న ఎల్లండి
అంటే ట్రిప్ ట్రిప్ వేశారా.
అ ట్రిప్ అని ఏం లేదు నార్మల్గా బయటికెళ్ళి మా విలేజ్ లో ఒక మామిడి తోట ఉంటది.
ఓ
కళ్ళు తాగాం చికెన్ ఫ్రై వేసుకొని కళ్ళు తాగి వచ్చేసి లేదు ఫ్రెం ఫ్రెండ్ చేసాడు.
ఆ సో ఫ్రెండ్స్ తోటి చిల్ అవుట్ అయ్యర్ అన్మా
ఆ ఆ మీరు ఎటెళ్ళారా
మూవీసు అంత ఒక వన్ ఇయర్ ద వన్ ఇయర్ నుంచి ఎట్తే వెళ్ళట్లేదుండి ఇంట్లోనే ఉంట. నన్ను పంపియట్లేదు ఎటు
అవునా
మ్మ్ మీకు ఈ మూఢోనమ్మకాలు అంటే నమ్ముతారా అండి అంటే
లేదండి.
లేదా
లేదు లేదు
కోవిడ్ టైమ్ లో అందరు ఇంట్లోనే ఉన్నారు కదా మీరేమన్నా స్పెషల్గా అంటే ఇంట్లోనే ఉన్నారుగా అందరి తోటి ఎట్లా టైం స్పెండ్ చేశారు బయటికి వెళ్ళొద్దు అనేసి లాక్ డౌన్ ఫిక్స్ చేసారు కదా.
అంటే చేసారు బట్ ఆ టైం లో కూడా తిరిగే వాళ్ళం మేము
అవునా
కళ్ళదగాయడానికి ఇట్లా పక్క విలేజ్ కి వెళ్ళే వాళ్ళం.
ఓహో
పబ్జి ఆడేవాళ్ళం మళ్ళీ ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర కూర్చొని
పబ్జీ ఆడు పబ్జీ అంటే అప్పుడు కోవిడ్ టైం లో మొత్తం పబ్జీ ఆడమే ఇంకా తినడం పబ్జి ఆడడం. మీరండి.
అ నేను బయటికి వెళ్ళ వెళ్ళని ఇవ్వలేదండి ఇంట్లోనే ఉండి మా డాడీ మమ్మీ మా చెల్లి తోటి గేమ్స్ చాలా ఆడుతునేది అంటే చెస్ కానీ క్యారమ్స్ కానీ లేదంటే, లూడో అట్లా ఆడుకునేది లేదు ఈవినింగ్ టైం అయితే స్నాక్స్ కోసం అని రకరకాల, కొత్త వంటకాలు ట్రై చేసేది సమోసా అని ఆ లేకపోతే గప్చుప్ లని చాట్ అని ఇంకా ఏమంటరు నూడిల్స్ ఎగ్ నూడిల్స్ మంచూరియా
మీకు డ్రైవింగ్ వచ్చా అండి అంటే బైక్ గా బైక్ గానీ కార్లు అలాంటివి ఏమైనా
లేదండి నాకు ఎవరు నేర్పియ్యట్లేదు అంటే ఒకసారి నేర్చుకున్న స్కూటీ వచ్చు అట్లా అట్లా మా అన్నయ్య నేర్పు పిస్తుంటే ఒకసారి తీసుకెళ్లి పాపం మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ స్కూటీ కు ఏసి గుద్దిన ఇగ అప్పటినుంచి మావోల్లెవరు నేర్పలె
అవునా
ఉమ్ మీకొచ్చా అండి
ఆ వచ్చు బైక్ డ్రైవి బైక్, ఆటో కార్
ఉహు ఏరోప్లేన్ కూడా నేర్చుకోవాల్సి అయిపోయేది
అక్కడి వరకు వెళ్ళలేదండి ఇంకా
అంటే ఆల్రెడీ అన్ని నేర్చుకున్నారు గా ఎట్లాగో బైక్ వచ్చిందంటే సైకిల్ వచ్చినట్టే. ఆటో వచ్చిందంటె కార్ కూడా వచ్చినట్టే కదా. నార్మల్గా ఇట్ల రోడ్ల మీద పొయ్యి ఎట్ల నేర్చుకున్న, గాల్లో పోయేది కూడా నేర్చుకుంటే యూజ్ అయితదండి
నేర్చుకోవాలండి నెక్స్ట్ ప్లాన్ అదే ఇంకా.
ఆ అదే మీరు ఎప్పుడైన చాక్లెట్ బిర్యానీ తిన్నారా అండి?
ఇదండి
మా పిల్ల రీసెంట్ గా ఆ అవునండి చాక్లెట్ తో కే చాక్లెట్ తోటి బిర్యానీ చేస్తరండి తెలీదా?
లేదండి తెలీదు
మంచి డిష్ మిస్సయ్యిండ్రు ప్చ్ మా ఇంట్లో డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని ఒక అమ్మాయి ఉంటదండి, ఆ అమ్మాయి చేస్తది అన్నమ
అవునా
ఆ
నార్మల్ బిర్యానీ తింటండి, చాక్లెట్ బిర్యానీ తినన్
బల్ బిర్యానీ తిన్ మీకు పెళ్లయిందా అండి?
లేదండి ఇంకా
చూస్తున్నరా మ్యాచెస్ మీ ఇంట్లోళ్ళు?
చూస్తున్నరు
అంటే ఏం మీ ఒపీనియన్ ఏంటండి? లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా?
లవ్ మ్యారేజ్, ఎరేంజ్ మ్యారేజ్ అని ఏం లేదు. ఏదైనా ఏం లేదు.
ఏదైనా ఏం లేదా అంటే, ప్చ్ ఏది బెటర్ అనిపిస్తది. మీకు అట్లా ఏం లేదా, లవ్ మ్యారేజే చేసుకోవాలి అన్నాన
అట్లనేం లేదు. ఏదైతే అది.
పెళ్ళయితే జాలంటరా?
ఆ
అ నైస్ ఫ్యాంటసీ అండి
మీరండి మీకు పెళ్ళైందా?
ఆ అండి నాకు పెళ్లయింది. బాబు ఆ పెళ్లై త్రీ ఇయర్స్ సైతాందండి.
లవ్ మ్యారేజా అరేంజా? అరేంజ్ మ్యారేజ్
ఉంటాయి అయి. నేను లవ్ చేసిన, మా వాళ్ళు తప్పక పెళ్లి యేసిర్రు.
అవునా.
సో లవకా మ్యరేజ్.
మీ బాబు పుట్టి ఎన్నీ ఇయర్స్ అండి.
మావొడికి, ఫోర్ మంత్స్ అండి.
అవునా.
ఉమ్.
మీ హస్బెండ్ ఏం జెస్తారండి.
మా హస్బెండ్ డ అండి. నా బుర్ర తింటా ఉంటాడండి, ఎప్పుడు నన్ను తిడదామా, అని చూస్తా ఉంటాడు. అ
అయ్యో.
ఉమ్. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా అండి.
లేదండి.
ఉంటే, మీరే చేసుకునేటోల్లు, లవ్ మ్యారేజు లేదా అందుకే న ఆరెంజ్ మా. మ్యారేజ్ చేసుకుంటున్నారు.
ఆ అవును.
సరేనండి, ఉంటాను మరి, బాయ్ బాయ్.
అ ఓకే అండి.